మ్
ఎలా ఉన్నారు.
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు.
బాగున్నామని మీరేం చేస్తున్నారు.
మేము వాటర్ మిలన్ తింటున్నామండి సాయంత్రం అయింది కదా. అది ఎన్ డలు బాగా. ఎండ అనీ వాటర్ మిలను తెచ్చుకుని తింటున్నామండి.
బాగుందా అండి టేస్టు.
ఆ బాగుందండి మీకు కు కూడా వాటర్ మిల్లన్ అంటే ఇష్టమా అండి
పీసెస్ కట్ చేసి
పీసెస్ కింద పీసెస్ కింద కట్ చేసుకుని తింటున్నామండి
కొనుక్కొచ్చుకున్నారాండి
అవునండి
తిన్నారా అండి మరి ఏమైనా
ఇప్పుడే వాటర్ మిలన్ తింటున్నాం అండి తర్వాత వాకింగ్కి వెళ్దాం అని అనుకుంటున్నాము
ఏంటడి రోజు వాకింగ్ చేస్తారా ఏం చేయట్లేదండి పడుకున్నా
మ రోజు వంట చేయాలనిపించినప్పుడు ఇప్పుడు లావ్గా ఉన్నానని వీలైనప్పుడుల్లా చేస్తా ఉంటానండి
చేస్తారు ఎంత టైం చేస్తారండి
టూ అవర్స్ అంతేనండి
టూ అవర్స్ వాకింగ్ చేస్తారా నైట్ టైమే చేస్తారా కాకపోతే ఎర్లీ మార్నింగ్ కూడా చేస్తారా
ఎర్లీ మార్నింగ్ లేచే అలపలేదండి నైట్ టైమే చేస్తా ఉ ఇత్తానంది
నైటే బావుంటదండి చల్ల గాలి ఇంతకా పీస్ ఫుల్ గా ఉంటు
అవునండి
మ్మ్ మీ రొక్క వె బావుంటదండి భలేగా ఫాస్టుగా నడుచుకుంటా మాట్లాడుకుంటా సరదాగా చిలిపి చేష్టలు చేసుకుంటా
మీరు చేస్తారండి
లేదండి చేయనండి నేను ఇంటి దగ్గరే ఉంటాను
ఇంటి దగ్గర కూడా వాకింగ్ చేయచ్చు కదండి
ఇప్పటికే సన్నగా ఉన్నానని తిడతున్నారు ఇంకా
మదతి ఈనీంది ఏ మీకిచ్చ అవునండి మీ ఇంటికాడ ప్లేస్ ఏమి ఉండదండి వాకింగ్ చేయడానికి
ఉ కదం లే కానీ నేనైతే ఎనర్జీస్ సన్నగా ఉంటాను మళ్ళీ చేస్తే ఇంకా సన్నం అయిపోతానేమో మన స
రోజుకో బాగా తినండి మీరు లావుగా అ
బాధ పడతాన
బననా నా
అవునండి
అదే ఆ భరన తిని పడుకుంటే లావవుతారంట కదండి
అవునండి
అది కొనగని ట్రై
ఉండే దాన్ని అలా రోజుకో బా బ నాన్న తింపు లావుగయిపోయాను
ట్రై చేస్తానండి కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదండి
క అలాగే ఉంటారేమోనండి
ఏమోనండి ఇప్పడికి ఎలా ఉన్నానని అందరూ తిడుతున్నార నే కొంచం మీ ఎట్నాకిస్తారండి లేదండి అవ్వలేదు
అవునండి ఆ అయిందండి
ఎంత మందండి చిల్డ్రన్సు అబ్బాయ అమ్మాయ లేపోతే ఇద్దరు బాయిస్ ఏ న
ఇద్దరు అబ్బాయిలేనండి అంటే ఒక ఉమెన్ గా అ వైఫ్ ని అదే ఒక వైఫ్గా ఒక మదర్గా ఒక కూతురుగా ఒక సిస్టర్గా ఒక ఫ్రెండ్గా
ఒక లవర్
ఇన్ని ఇన్ని రోళ్లు ఇన్ని రోల్లో అదే మెయింటైన్ అవుతా ఉంటాం కదండి స్త్రీ అంటేనే ఓర్పు సకనం కలా అది అని ఇంటా ఉంటాం కదండి మీరు అంటి ఎక్కడే నిన్నారా
లేదండి అబువా ఎకుంటే నేను స్కిల్ చేసేసి వేరే దానికి వెళ్ళిపోతాను
ఎందు ఎందుకలా
మామూలుగానే అ వినడాానికి అంత ఇంట్రెస్ట్ ఉండదండి
నినందు
ఇం కర్రీ వండరండి మరి
ఎగ్ కర్రీ ఒండమండి
అని
ఉమ్ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నరండి
లేదండి నేన్ చేసుకోలేదు
వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం
అదే అవునా అండీ కేక్ ఏమైనా పె చర స్వీట్స్సు
కేక్ కత్రి త్రీ ఫ్లవర్స్ కేక్ కట్ చేయడం జరిగిన కమ్స్ అందరూ గ్యా ఉమెన్స్ కోడ్ ఒక టీషర్ట్ కూడా మేము ధరించుకున్నాము
మీకే బెస్ట్ అండి అన్ని ఫ్రీగా బానేచేశారు
థ్యా ఆ అదేనండి ఇంకా గేమ్స్ అయి ఆడుకుని ఇంక వచ్చేసామండి గేమ్స్ మనం చూస్త చూస్తూ ఉంటాం కదా టీవీలో లో ఒక ఓల్డ్ అక్కడ పే ఆవ్ తా ఉంటది ఒకలు ఆ వర్డ్ని యాక్షన్ చేసి చెప్తారు అవి ఇలా ఓడేంటో గెస్ చేస్త చూస్తారు కదండి అ గేమ్ ఆడాము ఆ అవునండి మళ్ళీ అందరు వరుసగా ఒకళ ఒకళ వెనకాల ఒకళ నుంచి కూర్చుంటా ఉంటారు ఒకళ్ళు ఏమో స్టెప్స్ వేస్తారు ఆ స్టెప్ ఏమో వేరే వేరే అమ్మాయి కూడా వేసి వేరే ఇంకో అమ్మాయికి కూడా ఆ స్టెప్పులు చూపించి
నలైన్ మొత్తం పాస్ చేసి అందరు పాస్ చేలేద
ఆ
బాయ్ అండి సుమారు ఎన
మళ్ళా అండి బెలూన్ ఊది ఒక బౌల్ లో పెట్టి దాన్ని ఒక ఎండ్ పాయింట్ దాకా కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటా తీసుకెళ్ళాలండి
మరి ఆడ ఎవరు విన్నయ్యారండి
హ్మ్ ఇలా నేం గెస్ట్ చేసే అందులో అయితే నేను విన్ అయ్యానండి ఇంకా ఎందులోనూ విన్ అవ్వలేదు ధో నాకు ఓ ప్రైజ్ మనీ ఇస్తాను అన్నారు ఇంకా అంత ఫ్రైజమాని అప్పుడు తీసుకెళ్ళలేదంట అక్కడ లేవని నెక్స్ట్ టైమ్ ఇస్తానని చెప్పారు మరుగు
ఎంతండి ప్రైజ్ మనీ
హ్మ్ అంటే ఏదైనా గిఫ్ట్ లాంటిది ఇస్తారేమో మేడం ఇంకా తెలీదు
ప్రైస్ మనీ యు మనీ ఇస్తారనే కదండీ
ప్రైజ్ మనీ కాదండి ఏదన్నా గిఫ్టో ఇస్తారంతే ఏంటి మీ గోల అదే ఇడు వచ్చాక నేను లెగుస్తాను కదా హ్మ్ మీకు ఏ గేమ్స్ అంటే ఇష్టం అండి ఏంటండీ
బాట్ చేసుకున్నారు
బట్టి ప ఎం పని లేకపోతే పని చేయుచు కదే ఇదేనా పని ఏంటండి అంటున్నారు
రే బాషలు చూస్తున్నారా అంటు
మీరు మీ మదర్ కి విష్ చేస్తార అండి
ఆ చేస్తానండి
ఎలా అన్పి చ్చింది మీ అమ్మగారి రియాక్షన్ చూసి ఏంటండి అవునండి నాక్ కెవరైనా విష్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను
మరి నేను చెప్పానండి మళ్ళీకి ఏం ఏమిస్తారండి నేను మీకు విష్ చేస్తాను కదా నాకు గిఫ్ట్ ఏం
నువ్వు నానా నా ముఖం మీద ఒక చిరునవ్వు కింద వచ్చింది కదా అదే గిఫ్ట్ అండి
నాక్ ఎం పన్ ప్పించట్లేదండి ఇక్కడ మీ చిరునవ్వు
ఎవరయినా విష్ చేశారండి
నేను ఒక ఫ్రెండ్ చేస్తే తను విష్ చేయలేదండి ఎందుకు విష్ చేయలేదని అడిగితే నువ్వు అసలు అమ్మాయివేనా ఆ అందండి ఆ తనకి అబ్బాయి లా కనిపిస్తున్నానంట బాయ్స్ంటే చెప్పు అప్పుడు చెప్తా నీకు అంటుందండి నేనన్నాను ఉమ్మెన్ లోనే ఉమ్ ఉమెన్ లోనే మెన్ ఉన్న ఉ అన్నాడు కదా చెప్పయితే
మరి ఏమైందండి దానికి
ఏం రెస్పాండ్ అవ్వలేదండి
అయ్యో ఉమెన్స్ డే కి ఏమన్నా హర్ట్ చేసేసింది అయితే ఒక ఉమెన్ గా
ఎప్పుడండి హలో ఓ హలో
తినేస్తారా అండి
హలో
హలో
ధన్యవాదాలండి ఇప్పటి వరకు మీ సమయాన్ని మాకు కేటాయించ నందుకు మాది ఉ